హలో హలో నాన్న న్నా వాయిస్ ఇన ఇనబడట్లేదండి హ్మ్ హలో
హా హాయండి బావున్నారా
ఆ బాన్నం ఆ ఉమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు అండీ ఇప్పుడే అంటే స్నానం చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నా ఆహ్
ఉంహు ఆ ఔనా
మీరేం చేస్తున్నారు
ఏం లేదండి వర్క్ అయిపోయింది ఇట్లా కూర్చున్నా హ్మ్మ్ ఓకే అంటే తిన్నారా ఏమన్నా స్నాక్స్ లాగా
ఆ కాఫీ తాగానండి అంతే ఇంకా
ఆ అవునా అంటే ఈ రోజు ఏంటి స్పెషల్స్ మరి
ఉమ్ స్పెషల్ అంటే ఏం లేదు నార్మల్గానే
హలో అవునా హలో
ఆ
అంటే ఈ రోజు ఎంటి స్పెషల్ స్పెషల్స్ చేశారా అంటున్నా
హ్మ్మ్ పెద్దగా లేదు నార్మల్గానే బెండకాయ
వాయిస్ కొంచెం కట్ అయిపోతుంది మీది హి
మీకు వేరే ఏమన్నా నోటిఫికేషన్ వచ్చిందా
ఆహా లేదు అదే చూస్తున్నాను ఆ ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చింది
కట్ అయిపొయింది అది
అయ్యా
మళ్ళీ
ఇప్పుడే నాకు ఇప్పుడే వచ్చింది ఇంతకు ముందు దాకా రాకుండే
ఇప్పుడు ఒక్కసారి చూడండి త్రీ ఇది థర్డ్ది అందుకని.
అదే అసలు ఓపన్ అవ్వడం లేదు అది.
అయ్యో
స్టక్ అయిపోతుంది అంటే మన ప్రాబ్లం కాదు అది
ఓకే ఓకే
అ ఐ విష్
ఆ ఒకట్టి కూడా అంతే అదా
కే
పోయ్ వేస్ట్ అయిపో తిన్న
మ్మ్ అదే ఆచారం ఇంకా ఏమన్నా బయటకి ఎళ్లారా మీరు
లేదు హ్మ్మ్ వెళ్ళాలండి ఈ మధ్యల ఎటు ఎళ్ళలేదు.
హ్మ్మ్ లేదు అలా బయ వెళ్ళాం
అ
నార్మల్ గా అట్లా ఊరికే అలా బయటకెళ్లేసి వస్ చెం ఈవినింగ్ అట్లా వాకింగ్ టైపూ చేసుకోనికి వెళ్ళాము. మీరు
హ్మ్మ్ ఎటు ఎళ్ళలేదండి ఇంట్లోనే కూర్చున్నాను ఖాళీగా చూడాలి కొ బయటికి అంటే ఇగ ఆల్మోస్ట్ అన్ చూడ్డానికి ఏం బయటికి వెళ్ళాం కదా బెటర్ అనిపిస్తుంది
వాయిసు కట్ కట్ ఐపోయింది
ఇప్పుడు ఓకేనా అండి ఎప్పుడు బాగొస్తుందా వాయిస్
ఒక్కసారి వస్తుంది ఒకసారి పో తం
అవునా
హ్మ్మ్ ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి పోతుంది
ఇప్పుడు వస్తుంద మీకు క్లియర్గా
హ్మ్మ్ వస్తుంది
ఏదన్నా టెక్నిల్ ఇష్యూ ఉందేమో అండీ ఏం కుర్ చేసరు ఇవాళ
ఏ ఉ ఇగ మాది వచ్చేసి ఈరోజు బెండకాయ కరీ అండీ
బెండకాయ్ కర్రీ ఆ
ఊ ఊ మీది
మాది గుతొంకాయ
మీరే చేసారా
లేదండి
ఆ
నాకు కరీస్ పెద్దగా రావు తక్కువ
కుకింగ్ బానే చేస్తారా మరి ఆ
పింగ్ రాద్ అదండి నాకొకు పింగ్ బాగా అ ఏదో అట్లట్ల హలో వినిపిస్తుందా
ఉన్నాక లైన్లో ఆ ఏం రెస్పాన్ కాలేకపోయేసరికి
లేద్ లేద్ ఉందనట్టు
మొలకేండది ప
నాకు పెద్దగా కుకింగ్ రాదాం
అవునా అంటే మీ ఇంట్లో ఎవరు చేస్కొచ్ అంటే ఓకే చేస్తాను అందరు తినగలిగేంత చేస్తాను
ఉషు ఊ అంటే అం నాకుచ్చినయ్ పర్ఫెక్ట్ గా చేస్తాను నాకు రాని వాటి జోలికి అసలు ఓను
ఊ అదే
కో ఆ మా మమ్మీ
అవునా
ఊ
మోతె
మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
నాకు చాలా వరకు చికెన్ బాగా ఇష్టం
ఆ తింటారా చికెన్
అంటే ఒకప్పుడు బాగా ఇష్టం ఉండది కానీ ఇంకా ప బేబీ పుట్టిన బేబీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినలేదు ఇంకా హీట్ అని చెప్పేసి అప్పటి నుంచి చాలా వరకు తగ్గించేసా ఫిష్ ఫిషు ఎక్కువ తింటున్నా
అవునా
ఫిష్ నే చాలా వరకు ఎక్కువ దిని ట్రై చేస్తున్నా
ఆ
కొంచెం హెల్త్ కూడా మంచిది కదా ఫిష్ చికెన్ తో పోలిస్తే
అవును అండి వొచనా
హా హలో
ఆ చెప్పండి
ఆహా మీరు లైన్ లో ఉండు సా రెస్పాండ్ అయిపోయేసరికి ఉన్నారా లైన్ లో లేదా అ డౌట్ వచ్చింది
వెంటారు
ఆహా
సుసు
లేదు యూ చాలా వరకు తక్కువై ఏదన్నా అకేషన్స్ కి వెళ్ళినప్పుడే కొంచెం అట్ల లైట్ టచ్ చేస్తా ఇంట్లో అయితే చాలా వరకు తగ్గించేసాం మా హస్బెండ్ కూడా అంత అల్లో చే చికెన్ ఫిష్ మటన్ ప్రాన్స్ అప్పుడప్పుడు
చికెన్
యూ హలో
ఆ ఆ ప్రాన్స్ కన్నా
అంటే అంటే అవునా ఆ కాాలకి ఏదది అ ఎంత హా అంటే చికెన్ చాలా వరకు హీట్ చేస్తుంది కదా అందుకని చెప్పి చాలా అవాయిడ్ చేస్తాం ప్రాన్స్ తిన్నలేము కదా చికెన్ మనము డైలీ పెట్టిన తింటారు కొంతమంది యూ ప్రాన్స్ ఎక్కువ తినలేక పోతాం మళ్ళీ అది కాస్ట్ కూడా చానా ఎక్కువ కాబట్టి
ఉ చాలా ఎక్కువ
ఏ ఆ చేతులోకయిందడి చాలా వరకు అవ్వ చేస్తా యూ అప్ పాప చెప్తే వినదు మల్ల డాడీ బెల్ట్ ఇస్తాండు యూ మీ ఇంట్లో కిడ్స్ లేరా
అయ్యో ఉహు అల్లరి
చాలా అం చాలా అంటే చాలా అల్లరీ చేస్తదీ చెప్తే వినదు ఆమె ఇప్పుడు ఎవ్వరేమన్నా కొట్టలేదు తిట్టలేదు జస్ట్ వాళ్ళ డాడీ వద్దాన అని తీసేసిన అందుకు వర్లుతంది ఆమె బాధ అంత అది వ్యాజ్లిన్ లోషన్ మొత్తం బాడీ అంత రద్దుకుంటుంది వూరికే మోహం కాళ్ళకు చేతులకు అది మళ్ళీ చిది కాదు కదా అని వాళ్ళ డాడీ తీసేసిండు సరే అండి
సరే అండి